హలో
ఆ కాల్ కట్ అయిపోయింది. టైమ్ అయిపోయింది.
ఆ
వినిపిస్తుందా నా వాయిస్
వినిపిస్తుంది. వినిపిస్తుంది.
ఫ్యాన్గాలీ ఏమైనా ఎక్కువస్తుందా
లేదు వినిపిస్తుంది
అయితే అట్లా సైట్లలో ఫాంహౌస్ స్విమ్మింగ్ పూల్ లో చిన్న చిన్నగా ఒక స్టేజ్ లాంటి పెట్టేసి ఆ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు పిల్లల బర్త్డేలు వాళ్ళకి ఎప్పుడైనా వీకెండ్స్ లో ఉన్నా ఎక్కడికైనా రావాలంటే పిక్నిక్ లాగా
బ
కొంచెం రిలాక్సినేషన్ కోసం అంటే వాళ్ళకు ఉంటది. అండ్ వాళ్ళకిన్ని విజిట్లు అని ఉంటాయి వాళ్ళు ముందే బుక్ చేసుకోవాలి అయ్యా మాకు పాలన రోజున పాలనది ఉంది అని చెప్పి చెప్పేసి ముందే ఏదైతే వాళ్ళు ఏ సంస్థలో ఉంటారో వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి అంతతారో ఆ ఇన్ఛార్జ్ కాంటాక్ట్ అయితే ఆయన స్లాట్ బుక్ చేసి పెడితే ఆ ఉందంటూ ఉందని చెప్తే లేకుట్టి బయట చూస్త కపోతే ముందే చెప్పాలి అప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ ఏంటంటే ఇంకా వంట సదుపాయం కూడా ఉంటంది, చేసి పెట్ట మాంటే చేసి పెడతారు మంచి కట్ట కట్ట పొయ్య మీద కావాల నాన్ వెజ్ కావాలని కూడా చేస్త
అవునవును నేను ఇక్కడ నాయుడుపేట సైడ్ కెళ్ళినప్పుడు చూసాను. నేను నాయడుపేట సైట్ లో ఉన్నప్పుడు అలాంటి ఫెసిలిటీ చూసాను వంట చేసు చెస్కొటానికి స్విమ్మింగ్ పూల్ అంటే అదైతే ఏంటంటే ఇది ఉంది. ఆ ఫామ్ హౌస్ ఉంది,
అవును
మామూలు ఇల్లులు కట్టుకునేలాగా కాదు పొలాలు మాత్రమే ఉంటేది.
అవును
వాళ్ళు అక్కడ వచ్చి ఉండటనికి రూమ్ ఫెసిలిటీ వంటలు చేసుకోటానికి పొయ్యిలు అన్ని కూడా సెట్ చేసి పెట్టారునమాట దానిలోనే స్విమ్మింగ్ పూలు పార్కు పిల్లలకి ఫంక్షన్ ఎ టు జెడ్ ఉన్నాయి.
అవికాపోతే మాస్టన్ హ్మ్మ్ ఏసీ కూడా కంపల్సరీ ఉండాల్సింది, ఎందుకంటే అదిం కొంచెం ఇది కదా వేడి ఎక్కువ ఉంటది, ఏసీలు కూడా ఉంటాయి. లోపాటే కాటేజీలు బెడ్ లో టీవీ అన్నీ ఉంటాయి.
అయితే ఒక కంటైనర్ ఒక ఒక కంటైనర్ హౌస్ చూశాను ఫైవ్ ల్యాక్స్ అది ఎంత చక్కగా ఉందంటే అసలు ఇప్పుడు ఇప్పుడు ఒక రేట్లుతో పో ఉంటే ఇప్పుడు ఇల్లులు ఇల్లులు కట్టలేని వాళ్ళు సరదాగ ఒక ఐదు వే ఐదు లక్షలు పెట్టేసుకొని మంచిగ
కాకపోతే ఆ కంటైనర్ కూడా వాళ్ళ ల్యాండ్ లోనే పె ఆ కంటైనర్ కూడ వాళ్ళ ల్యాండ్నే పెట్టుకోలేం కదా ఎక్కడడితే ఎక్కడ పెడితే ఊకోదు కదా మున్పాలిటీ వాళ్ళు కానీ
ఆ ఎవరి ఎవరి ల్యాండ్ వాళ్ళది వాళ్ళ దాంట్లోనే పెట్టుకోవాల అనమ అంటే అది ఫామ్ హౌస్ లోనే ఉంది ఆ కంటైనర్ హౌస్ చాల బాగుంది అది అంటే నేను ఫస్ట్ టైం చూశను బట్ లోపల అంతా ఎలా ఉందంటే అంత అమెరికాలో ఉన్న హై హై లెవెల్ లో ఉంది అనమాట లోపల అంత
మొ మొత్తము మొ మొత్తం వాల్స్ కడతారు సన్నగా ఓన్లీ టూ ఇంచెసిటిటేస్ లోనే ఉంటాంది దేని దాన్ని పార్టిషన్ లాగ మొ మొత్తం అంతా జెప్సన్ బోర్డు తోటే ఉంటది, సీలింగ్ ఉంటది, పైన వచ్చి రూఫ్ మీద వచ్చేసి నీకు సోలార్ ఉంటుంది. సోలార్ వల్ల పవర్ జనరేట్ అయిపోతది. బ్యా మీద జనరేట్ అవుతుది, ఒక ట్యాంక్ ఉంటంది వాటర్ సప్లై కోసం మనం చేసుకొని పెట్టుకోవా లేదంటే బోర్ ఉంటే పర్వాలేదు అదొక్కటి ఇబ్బంది అంతే వాటర్ ఉంటే ప్రాబ్లం లేదు
ఎంత మంచిగా ఒక చిన్న వాష్రూమ్ ఒక బె రూమ్ ఒక హల్ దాంట్లోని కిచెన్ ఆ దానికి ఒక టీవి సె అ నిజంగా అసలు ఎంత బాగుందంటే చిన్న కుటుంబం వాళ్ళ అయితే మంచిగా హాయిగా బతికే ఒక ఫైవ్థౌజడ్ ఫైవ్ లాక్స్ పెట్టు
ఆ అవును ఇప్పుడు ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో కూడా మాకు అట్లానే అమ్ముతున్నారు ల్యాండ్ ఉంద ఇప్పుడు ఒకవేళ పెంట్ హౌస్లో ఎవరైనా కట్టాలంటే వాళ్ళకు పర్మిషన్ లేదు సో వాళ్ళు ఏం చేస్తున్నార ఈ కం హండ్రర్డ్ ఏదై ఉంటందో ప్రాజెక్ట్ తోటిక్క మొత్తం పెట్టేసుకని రిముబుల్ అది తీసుకెళ్ వచ్చు తెచ్చుకోవచ్చు పెట్టుకొని పెట్టుకుంటారు ఏక్ దస్ చాల అంటే చాల సూపర్ అంటే సూపర్గ ఉంటుంది అసలు లోపల దాని ఇంటీరియర్ గాని బయటను చూసి ఇది ఎంటో రేకుండా పలారి తీసు లోపలి ఇంటీరియ ఎస్టెట్ ఉంటుంది ఆ లోపలంతా
సూపర్గా ఉంటది అసలు లోపాల
సూపర్ ఉంటది బాగుంటది మన ఇల్లు కట్టుకున్న కూడ అంత నీట్గ అనిపియదు
అవును ఏదన్న మంచి పొలాలు మంచిగ చిన్న చిన్న పొలాలు ఉన్నాయి ఇంక సొంతీలు లేదంటే మంచిగా ఆ పొలంలోనే ఆ కంటైనర్ హౌస్ తెచ్చి పెట్టుకొని మంచిగ పొలం చూసుకుంటూ కంటైనర్ హౌస్లో ఉండిపోవచ్చు హాయిగా
అవును పోల పొలాలు ఇప్పుడు వంద ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నోళ్ళు శుభ్రంగా అలాంటిది ఒక కంటైనర్ పెట్టుకుంటే విత్ ఏసీ కంటైనర్లు అవి మళ్ళీ నార్మల్ కూడ ఉండ ఏసీ కంటైనర్లవి సూపర్గా ఉంటది ఇక ఇట్లా ఎవరైనా పోయినా ఏదైనా చేసుకున్నా కూడా బనే ఉంటది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోయి ఎంజాయ్ చేసుకోవాలనుకున్న కూడ సూపర్గ ఉంటది అది
హు
సిటీ క అది ఇక్కడ కూడ చాల నడుస్తుంది ఎక్కువ ఫామ్ హౌస్లలో మధ్యలో పెట్టు సెలబ్రిటీలు వాళ్లకు
నేను ఫస్ట్ టైం చూసుకున్నాను గాని చ ఫస్ట్ టైం చూసాను గాని చాలా బాగుంది అసలు
బావున్నాయ్ అండి చూసే చాలు ఏదయిన ఉంటే తక్కువ ఖర్చుతో
ఆ ఇప్పట్లో ఇంకా సిమెంటు ఇసిక్ కా ఇవ అన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పర్మిషన్ల కోసం పరిగెట్ కుంటూ ఈ నసుగుల అంతా రామాయణాల అన్నీ లేకుండా ప్రశాంతంగా
అదువు అది బెటర్ ఆప్షన ఎన్ అది బెటర్ యక్షన్ ఎందుకఅంటే అంత దూరం అంటే లేబర్ రారు వర్క్ రోజు అంత దూరం అంటే వాటర్ అన్ని ప్రతిది మోసుకొనిరావాలి ఇది అనుకో మ తో ఒక్కసారి ప్లానింగ్ ఏసుకుని వెళ్తే డైగ్రామ్ చేసుకొని దాన్ని ఏజ్ ఏమ్ ఏరియమ్ ర్యాలి మెంట్ చేసుకోని మొత్తం ఫ్యాట్ బ్రేకర్నీ ఇక మొత్తం రెడీయట్ వచ్చేస్త అది ఇక్కడ లారీల్లో లోడ్ వోచ్చుకొని ఇక్కడ అండ్ అసెంబుల్ చేసుకు ఇప్పుడే వేల్ తారు ఒక విక్ టెన్ డేస్ పడ్త అది అంతే అది అయిపోయిన తర్వాత నువ్వు రెడీ టు ఆక్యపైయి అది
ఆ
బావుంట అది ఇప్పుడు అది కంటైనర్ ఎట్లా వచ్చిందఅంటే కంటైనర్ అంత ముందుకు ఈ లారీ లల్లో ఇస్తిగ అసల లేదు మెయిన్ పెద్ద పెద్ద సిటీల్లో మన అవుట్ ఆఫ్ కంట్రీ లో ఇవి ఇట్లాగే ఉండవు వాళ్ళే ఎందఅంటే లారీకి కట్టుకోవడం వాళ్ళకి అదే పని ఏళ్ళడం ఎక్కడ పడితే అక్కడికి తినడం అంటే వాళ్ళు బ్లాగ్ చేసుకుంట వాళ్ళు విత్ లారీతో బ్లాగింగ్ కావ డైరెక్ట్ ఈ కంటైనర్ హోమ్ వాళ్ళ అది
ఆహా
ఆ అలా లాగులు చేసుకుంటూ ఎక్కువ చేనిస్ వాళ్ ఉంటాయి బ్లాగులు అక్కడ నుంచి వచ్చిన ఐడియా ఇది వాళ్ళు ఎప్పుడో చేశారు ఇంకా మానవోల్లు ఏంద అంటే
ఏ ఐడియా కానీ సూప్పర్గ ఉంది
మనకు ల్యాండ్ లేదు గాని ఉంటేనే పట్ అదే దింపేది నేన్ అయితే ఎన్ని సార్లు అనుకున్నా నో ఒక లారీ ఫ్రేమ్ అయిన బట్టుకొచ్చి పెట్టేసుకొని పెట్టుకొని ఎక్కడికంట అక్కడికి వెళిపోవచ్చురా బాబు అని
మ్మ్
అంతె ఎందుకు నీకు గౌరి ఇప్పుడు ఈ చిన్న మినీ ఆటో ఉంటది చూసినావా
మ్మ్
ఏది ట్రాలీ ఆటో ఇది టాటో వాడది దాంట్లో కూడా నేను ఒక యూట్యూబ్ చూసిన అతనిది దాని మొత్తం ఒక హోమ్ లాగ చేసుకున్నాడు వెనకమాల మొత్తం అంత సెట్ చేసుకున్నాడు లోప డ్రైవింగ్ చేసుకుంటాడు వెనకాల వాడి పడుకోవడానికి బెడ్ లాగా అయి పోతే వాడు ఓల్డ్ చేసి పెట్టుకుంటూ వండుకొనికి ఒక కిచెన్ అయితుంది అ బట్టలు పెట్టుకోని ఇది అవ అంతా సెట్ చేసుకున్నాడు సూపర్ గా సెట్ చేసుకు ఉన్నాడు ఇంకా స్నానం అంటావా ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ బండి ఆపుకుంటుడు నైట్ లో అక్కడే చే ఆ చెరువు ఉన్న దగ్గరే చాపలో ఒక చికెన్ ఏదో ఒకటి చేసుకుంటాం లేదు ఒక గుడ్డు ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్టు ఏదో ఒకటి చేసుకుంటు ఉన్నాడు తింటు ఉన్నాడు పొద్దున్న లేస్తున్నాడు బ్రష్ చేసుకుంటున్నాడు స్నానం చేసుకుంటున్నాడు అక్కడ నీళ్ళతో చల్ల నీళ్ళతోటి అంటే పొద్దు పొద్దున్నే స్నానం చేసి జనాలు రాకముందుకే ఏడ్ ఎనిమిది లోపే స్నానాలు చేసేస్కొని వాడు మంచిగా రెడీ అయిపోయి వాడి పని అంతం అదే ఇంకా టూరిస్ట్ చేసుకోవడం ఆ గుళ్ళు చూపింయడం వాడ్ వాడే ఏంటి చూపించ్చేది గుడులు గుడుళు దాని విశిష్టతలు చూపించుకుంటూ వీటి బంటి ఈజ్ ఖుడ్ నాకర్ ఇష్ ఇబ్బా ఈ బండు ఉంటే బాగుఉంటా అది బాబు ఇట్లా అంటి బతుకుని అనుకున్నా గౌరి ఇది నేనై అయితే ఇద్దరంమ్ వెళ్ళి పోవచు శుభరంగా వేసుకొని ఇది నేనైతే వెళ్ళిపోతే శుభ్రంగా చేసుకని వండుకునే బాధనేది వండి పెడితే తిగుా ఉంటా అది గుళ్ల గుల్ల అయిపోతయి దర్శనాలు దర్శ ఇట్లయిపోతాది తిరిగినట్టు ఉంటది ఇవి మళ్ళ మనకి ఈ వ్యూస్ వల్ల డబ్బులు వస్తది డబ్బు వచ్చేస్తది ఎవరో ఒకరు దానం కానీ మ ఎవరైనా కోరుకుంటారు డొనేట్ కూడా చేస్తారు పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఇస్తారు వాళ్ళు కింద నెంబర్లు ఇస్తే మీరు ఆడ హెల్ప్ చేయాలనుకుంటే ఈ నెంబర్ చేయచ్చాననుకుంటే అట్ల కూడా చేసే వాళ్ళుగానీ వాళ్ళ లైఫ్ బాగుంది
ఏముంది ఈ మధ్ యలో ఎవరిని అడుక్కునే పని లేకుండా మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ఆపి బోండాలు, బజ్జీలు వ్యాపారం పెట్టేసు కుంటే అయిపోతుంది సింపుల్ గా
నీకు ఇది ఇది కవర్ చేసేయాలి నువ్ వీడియోను మాకు తీయాలి మన వీడియో ఓటు చేయాలి రెడీ చేయాలి ఎఫెక్ట్స్ చేయాలి మళ్దంతా చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి ఒక మనిషి మొత్తం అదే సరిపోతే ఒక మనిషి విడనీకి, తీనీకి, పెట్నీకే అదే సరిపోతది ఇంకో మనిషి ఇప్పుడు ఇద్దరికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి కాసేపు వీళ్ళు పడుకుంటే అసలు పాలు తాగనికి గాలే అంటే ఇద్దరు ఉండాలి ఒక్కరైతే స్టెయిన్ అయితారు ఇద్దరు ఉండాలి ప్లస్ చేసుకుంటే ఇంకా బాగుంటది ఎందుకంటే గుడిని అలా పైకి అలా చూపించుకొని మనం ఉన్న ప్లేస్ కూడా అలా ల్యాండ్ చూపించేసి ఎందుకంటే మన ఆపి ప్లేసు ఫుల్ నేచర్గా ఉండాలి మంచి పచ్చదనం ఉండాలి మంచి చెట్లు ఉండాలి వాటర్ ఉండాలి ఆ పిచ్చుకల సౌండ్లు అవన్నీ ఉండి అవన్నీ చూపిస్తా ఉంటే ఫాలోవర్స్ కూడా ఏమవుతారుంటే అట్రాక్ట్ అవుతారు బాగుంది అను ఆ డ్రోన్ షాట్ కంపల్సరీ ఉండాలి అట్లా అనుకోని ఆలోచించాం చూద్దాంలే ఇంక ఎప్పటికైనా అయిద్దేమో అని అప్పట్లో మనం అను కున్నాం కదా బైక్ల మీద పోయి ఆ టెంట్లు తీసుకొని పోయి సిమాచల్ అడువుల సైడు అట్ట వెళ్దాంలే అని అట్లా కూడా బ్లాక్లు క్రియేట్ చేసుకున్నగానీ ఈ పాటకి ఫాలోవర్ వచ్చుమామా మనకి
మంచిగానే వచ్చేది గానీ ఇంక ఏం చేద్దాం మళ్ళీ ఇంకా నీదావూరయిపోయ, నాదీవూరైపోయ కానీ నువ్ నాకు రామ్ రామ్
ఆ ఏడంగా బుడ్డోడికి స్కూల్ లే కాలేజ్ లే
ఆ మరి తల, తోక లేకుండా ఉండే వాళ్ళకైతే ఇవన్నీ బానే జరుగుతాయి గాని ఇల్లు సంసారం పిల్లలు బాధ్యతలు అంటే ఇగ అంత అయిపోయింది కళలన్నీ మాము పోతది ఇక మళ్ళీ ఆ కళలన్నీ మనం చేసుకోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతది
మాకు అడవి లేదు కద దగ్గరలో లే మీకంటే అడవి మంచిగా దగ్గరలో ఉంది ఆ పాదాల దగ్గరికెళ్ళి అటువోయింటే సాలు సూ పర్ ఉంది అసలు అదైనా దేవదార్
మాకైతే పా తలకో తలకోన అని చెప్పేసి ఒక అడవి ఉంది వాటర్ ఫాల్ ఉంటుంది ఎంచెక్క మంచిగా ఉంటది అసలు
ఉపతిలో అంటే బోల్డ్ అన్ని గుళ్ళు ఉన్నాయి అవి మొత్తం చుట్టేసినా కూడా నిలబడుతుంది
మ
మాకు కూడా ఉంటాయి గుళ్ళు కాకపోతే మా సైడ్ గుళ్లు నైట్ లో సూపర్గా ఉంటాయి డే కంటే లైటింగ్ ల తోటి బాగా ఇదిగా ఉంటే ఇక్కడ ఫిలింనగర్ టెంపులా చిన్న తిరుపతి బాగుం అక్కడ ఫిలింనగర్ టెంపుల్ తర్వాత పూరి జగన్నాథ్ టెంపుల్ బాగుంటుంది ఇప్పుడు బానే కాని ఇక్కడ ట్రాఫిక్ రా బాబు
అవును హైదరాబాద్ లో తిరగ తిర్గటం వద్దనిపిస్తుంది ఇప్పుడు తిరుపతి కూడా అలాగే తయారైన
వలస వలస ఎక్కడ పనులు ఎక్కువ ఉన్నాయంటే అక్కడికి వలస వచ్చేస్తున్నారు జనాలు సో అండ్ కానీ ట్రాఫిక్ పెరిగిపోతుంది
అవును
గా అది మనం కంట్రోల్ చేయలేము పాపులేషన్ పెరుగుతుంది జనాలు వలసలు వచ్చేస్తున్నారు
మన పల్లెటూర్లో ఎవరు ఉండడం లేదు
వాయిస్ బ్రేక్ వస్తుంది గౌరీ
పల్లెటూర్లలో ఇప్పుడు ఎవరు ఉండడం లేదు
పనులు లేవు కదా నీళ్ళు వర్ష సకాలానికి వర్షాలు పడక పంటలు కాక పంటలు అయినా కూడా కొనట్టే ఇది లేదు మా సైడే పంటలు కొనట్లేరు అంట చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు రోడ్ల మీందే మొత్తం తడిసిపోతున్నాయి అవి మొక్కజొన్నలు వడ్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మంచిగా ఉన్న దానికి కూడా ఏ గ్రేడ్ ఉన్న దానికి కూడా బ్రీ గ్రేడ్ అని చెప్పేసి డబ్బులు తక్కువ ఇచ్చి అట్లా చేస్తున్నారంట వాళ్ళ గత్యంతరం లేక అమ్ముకోవాల్సి వస్తుంది
వాళ్లే గట్టిగా అమ్ముకుంటారు మంచీగనే పోతది రేటు రైతులే డైరెక్ట్ గా అమ్ముకుంటే ఎవరు మధ్యస్ మధ్యస్థంలో ఎవరు లేకుండా రైతులే
ఉ ఊ చెప్పు చెప్పు
రైతులే నేరుగా అమ్ముకుంటే మంచిదేమో అంటున్నా
ఆ రైతులే కాపోతే రైతుల దగ్గర కొనేది ఏంటి ప్రభుత్వం కొంటది కాపోతే ప్రభుత్వం కొననికి సిద్ధంగా లేదు ఇప్పుడు
ఉహు
ఆ అది దాని వల్ల ఇబ్బందులు పడుతున్నారు రైతులు డైరెక్ట్ వాళ్ళు